ఆ నమస్ నమస్కారం అండి బాగున్నారా అండి
నమస్కారం అండి బాగున్నాంమండి మీరు బాగున్నారా
ఆ బాగున్న మండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ తిందాం ఏం కర్రి చేస్తారండి
మెమా అండి ఆలూ కర్రీ మీరే కర్రీ చేసారండి
మేం చికెన్ చేస్తాం అండి చికెన్ చపాతి చేసిన పిల్లలు చపాతి కావాలనేసరికి చెపాతి చేసినండి
అవునాండి ఎంతమంది పిల్లలండి
ఇద్దరు ఉన్న రండి ఓకే అండి నేను ఫేస్ ఫెస్టివల్ గురించి మాట్లాడుదామను కుంటున్నా రేపు మా దగ్గర పోలాల ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్ కుంటామండి
అవునండి మా సైడ్ కూడా పోలాల అవునండి మేము కూడా పోలాల చాలా గ్రాండ్ గా చేసుకుంటాం అండి
మాకు పెద్ద ఫెస్టివల్ అండి పోలాల ఏంటంటే పోలాలకేం
ఆ పోలాలకు ఏంటంటే పెద్ద వాళ్ళక్ బియ్యం ఇయ్యడం అనేసి అంటాం అండి అంటే చనిపోయిన వాళ్ళకి మొక్కడం అనేసి పోలాల చేస్కుంటమండి మేము అయితే
ఎద్దుల్ని కూడా పూజిస్తారండి.
అవునా మా దగ్గర కూడ ఎడ్లని కూడా పూజిస్తారు కానీ పో అంటే చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్ధంగా వాళ్ళకి అంటే సంవత్సరానికి ఒకసారి బియ్యం ఇస్తామండి మేము. వాళ్ళక్ ఇంకా చనిపోయిన వాళ్ళక్ బట్ లు పెట్టడమో బియ్యం ఇయ్యడమో అంటే జంగమయ్య వస్తారండి జంగమయ్య వస్తే ఆయన ఫస్ట్ పోలాల స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అండి పోలాల త్రీ డేస్ చేస్కుంటాం అండి మా దగ్గర చిన్న పోలాల పోలాల బడగ అనేస్ త్రీ డేస్ చేస్కుంటమండి మీ దగ్గర అండి.
మా సైడ్గుడా త్రీ డెస్ త్రీ డేస్ చేస్తామండి అంటే కొంచెం కొంచెం తెల్సు నాకు ఆల్మోస్ట్ అంతా తెలీదన్నట్టు మేం ఉండేది హాస్ లో ముందు హాస్టల్లో ఉన్నాం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కానీ అంత ఎక్కువ తెలీదండి.
ఇంకా ఏంటంటే మా పెద్దవాళ్ళు త్రీ డేస్ కూడా అప్పట్లో ఫాస్టింగుండే వాళ్ళంట అండి కానీ ఇప్పటి వాళ్ళు అఅంతా త్రీ డేస్ ఉండలేరు కదండి ఇప్పటి వాళ్ళు ఓన్లీ ఫెస్టివల్ రోజు మాత్రమే ఫాస్టింగ్ ఉంటున్నరండి.
త్రీ డేస్ అంటే డీహైడ్రేట్ కూడా అయిపోతరు కదండి.
ఆ బాడి మొత్తం డీహైడ్రేట్ ఇప్పుడ్ ఏటం అంటే మన తినే ఫుడ్ మొత్తం కల్తీ ఫుడ్డు కదండి దాని వల్ల ఎనర్జీ ఎక్కో ఎనర్ ది లెవెల్స్ అన్ని నార్మల్ గా ఉంటున్నయి కాబట్టి మేం కూడా ఇప్పుడు వన్ డేనే ఉంటున్నాం అండి పోలాల రోజు బియ్యం ఇచ్ ఇచ్చే రోజూ
అవ్నండి.
ఫస్ట్ చిన్న పోలాలు చేస్కుంటాం. చిన్న పోలాల అంటే ఏం లేదండి ఫస్ట్ వాళ్ళయితే చేస్కునే వాళ్ళట ఇప్పుడు మేమైతే చిన్న పోలాలు అనేసి ఆ రోజు ఇగ అంత నీటిగా ఇల్లు మొత్తం శుభ్రం చేస్కుంటమండి. నెక్స్ట్ పోలాల రోజు ఏంటంటే ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటమండి.
మీ చిన్న చిన్న పోలాల రోజు ఇల్లు వాకిల్లు కడిగేసి మనం తలస్నానం చేసి పూజ చేస్
నార్మల్గా పో ఆ అంతే చూస్కుంటామండి నెక్స్ట్ ఇగ పోలాల రోజు ఏంటంటే మళ్ళీ పోలాల రోజు కూడా ఆ రోజు ఇగ ఫెస్టివల్ డే అనేసి మంచిగా గడపలన్నీ కడిగేసి ఇల్లు అంతా శుభ్రం చేస్కొని ఇల్లు ఆకిలి అంత నీట్గా క్లీన్ చేస్కొని మళ్ళీ ఏ డోర్స్లక్ కూడా అండి మొత్తం పసుపు కుంకుమ అట్ల అన్ని గంధం అవి పెడ్తము. నెక్స్ట్ ముగ్గులు కూడా అవి అంత నీట్గా చేసుకుంటామండి నెక్స్ట్ ఏంటంటే మామిడి ఆకులు తోరణాలు కూడా కడతామండి ఆ రో జు
అవున
ఆ నెక్స్ట్ ఇంకేంటంటే పెద్దవాళ్ళకి ఇష్టమైన ఇప్పటి జనరేషన్లు ఏంటంటే గారెలంటే దాంట్లో పిండి వేసి చేస్తున్నారు కదాండి అప్పటి వాళ్ళకి ఏంటంటే పప్పు తోటి నానబెట్టిన పప్పుతోటే చేసేవా అంటే అప్ అప్పటి వాళ్ళు అవే తినేవాళ్ళం డి ఎక్కువ.
మా అమ్మ, మా ఇంట్లో మా అమ్మ కూడా పప్పు తోటి చేస్తాదాండి. మా అమ్మ అంటే ఆ రోజ అయితే కంపల్సరీ పప్పు పప్పు తోటి ముద్దగారెలు అంటారు కదండి
ఆ మేం కూడా సేమ్ అలానే చేస్తా. ఆ పిండి వేయకుండా ఆ రోజు పెద్ద వాళ్ళకి కాబట్టి వాళ్ళు అలానే తినే వాళ్ళు అనేసి, వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటామండి మేము. ఆ రోజు ఇంకా పప్పు నానబెట్టి అంటే జంగం బాపనయ్య వచ్చే వరకు చూస్తామండి. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి బియ్యం ఇచ్చిన తర్వాతనే మేము నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేస్తామండి. వంటలు అ మా దగ్గర జంగమయ్య ఇట్లా లెవెన్ ఓ క్లాక్ అట్లా వస్తారండి వచ్చిన తర్వాత ఆయనకి పా బియ్యము నెక్స్ట్ కూరగాయలు టమాటాలు పచ్చిమిర్చి వంకాయ ఇంకే మన దగ్గర ఇంక ఏమైనా ఉంటే కూరగాయలు ప చింతపండు కూడా ఏయొచ్చు మేము ఇన్ని రకాలు ఇచ్చి మళ్ళీ ఆయనకి దక్షణగా నూట పదహారులు ఇస్తామండి
ఏమో అండి ఇది అంటే మా సైడ్ అలా చేస్తారో చేయరో తెలీదు రారనుకుంటానండి ఇలా తెలీదున్నట్టు
అవునా మా దగ్గర మంచిగా జ్యంగం అయ్యేస్తారు కంపల్సరీ పిలిపించుకుంటారు అండి ఇయర్లీ ఒకసారి బియ్యం ఇయ్యడం కదండి అట్లాంటి రిశీజంగా మని పిలుస్ అంటే సంవత్సరం మొత్తానికి వాళ్ళకి అంటే కావలసిన ఫుడ్ వెళ్ళిపోతుందనేసి నమ్ముకుం టమండి మేము బియ్యమూ ప ప్పు ఆ కూరగాయలు చింతపండు వాళ్ళకి రక్షణంగా నూట పదహారులు ఇస్తాం ఏంటంటే చాటల వేసి తీసుకొస్తాం అండి వాళ్ళకి ఇంకా ఏంటంటే ఆ ఆ రోజు పప్ ప్పు పలహారాలు అంటే పెసరపప్పు కొంచెం చక్కెర వేసి కూడా వాళ్ళకి నైవేద్యం పెడతామండి జంగమయ్య వచ్చినప్పుడు చిన్న ఆకు ఉంటాది కదండి బేల్ ఆకు అనేసి బేల్పత్రి ఆకు అనేస్ ంటది కదా ఆ రోజు తీసుకొస్తారు ఆడవుల వెళ్ళేసి మా ఆయన మా సార్ వాళ్ళు తీసుకొస్తారండి అ ఇదే మంటర్ ఇస్ ఇస్తారాకులు అల్లడానికి కూడా తీసుకొస్తారు బేలాకులు అంటే గడపలకి ఆ రోజు మామిడి తోరణాలు కాకుండా బేల ఆ ఆ తోరనాలె కడుతార
శవున్ని పూజిస్తారు చూడండి
ణాలు అనేసి బేల్పత్రి పువ్వనేసి తీసుకొస్తారండి
శివుణ్ణి పూజిస్తారు కదండి
ఆ రోజ్ ఆ ఆ ఆ అవునండి
ఆ అంటే ఆకుల పేరు తెలిదు కానీ ఆకులతోటే తోరణాలు కడతారు
ఆ బేల్పత్రి ఆకులనేసన్ రండి మా దగ్గర
ఇంకా అవి పువ్వులు ఉంటాయి కదండి కలర్ కలర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి
అది రెడ్ కలర్ ఉంటదండి రెడ్ ఆరెంజ్ మిక్స్ర్ లో ఉం ఆ ఫ్ల వర్ ఎల్లో అట్లా బాగుంటది ఆ ఫ్లవర్ చూడ్డానికి స్మెల్ ఏం రాదు కానీ ఫ్లవర్ ఉంటది. అవి తోరనాలుగా కట్టేసి ఆ జంగమయ్య వచ్చే వరకు చూసి జంగమయ్య ఇవన్నీ ఇచ్చేసి ఇప్పుడు మన పెద్ద వాళ్ళు పోయిన వాళ్ళు ఉంటరు కదండి. ఎవర ఎవరు పోయిన్రో వాళ్ళ పేర్లు చెప్పాలి. ఆళ్ళందరి పేర్లు చెప్పి ఇట్లా శంఖమూదుతరండి. ఏ గా మళ్ళీ మేము ఆయన కా ఆ వాళ్ళ కా ఆ ఇప్పుడు జంగమయ్య కాళ్ళు మొక్కితే ఆయన ఆశి ర్వదీస్తడు. ఈ మనం ఇచ్చిన దక్షిణ అంతా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇగ నానబెట్టిన పప్పు తీసి స్తము, నెక్స్ట్ పూరీలు, నెక్స్ట్ స్వీట్ ఒకటి ఏదైనా. మళ్ళీ నానబెట్టిన పప్పు తోటే కర్రీ కూడా చేస్తం అండి మేము.
అవును
నెక్స్ట్ ఇగ మేము ఈ వంటలు చేసే వరకి మా సార్ వాళ్ళు ఏం చేస్ స్తరంటే మొత్తం ఇస్తరాకులు అల్లేస్తరండి. కొత్త చీపురు తీసుకొస్తరు, ఇస్తరాకులు కంపల్సరీ ఆ రోజు మేము బయట నుంచి కొనమండి ఇంట్లోనే చేసుకుంటాం. ఎంత మంది ఉన్నామో అంత మంది ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఫోర్ మెంబెర్స్. ఇంకా మా దగ్గర ఏంటంటే ఫోర్ మెంబెర్స్కే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టడీ కోసం అదర్ అంటే వేరే ప్లేస్కి వెళ్ళి ఉంటరు కదండి వాళ్ళది కూడా ఇస్తారాకు కంపల్సరీ అది చేస్తాం. వాళ్ళు లే లేకపోయినా వాళ్ళ వం అక్కడ పెట్టేసి తర్వాత మేము తినేటప్పుడు తీసుకుంటమండి.
మా ఇంట్లో కూడా మేము కూడా అలానే సేమ్ చేస్తాము. ముందు మా తాతయ్య ఉన్నప్పుడు కంపల్సరీ మా మా తాతయ్యతో కలిసి మేము నేర్చుకునే వాళ్ళం అండి. ఇప్పుడు మాకు కూడా కొంచెం కొంచెం వచ్చు మా నాన్నకి హెల్ప్ చేస్తాం మేము కూడా.
ఆ ఇస్తరాకులు మా సారు కుడతరండి. నెక్స్ట్ మేము వంటా ఆ గారెలు అవి ఇవి చేసిన తర్వాత సాయంత్రం అయిపోతది కదండి. అప్పటికి సాయంత్రం అంటే ఎడ్లు ఉంటయి క కదండి వాటిని మంచిగా అ కడిగి, దానికి కలర్స్ వేసి మొత్తం దానికి పసుపు కుంకుమ మళ్ళీ దాన్ని మంచిగా డెకరేషన్ చేస్తారు రెడీ చేస్తారండి మొ తమ్ గజ్జలు కట్టడము మా లేవు కానీ మా పక్క వాళ్ళకు ఉన్నయండి. ఇగ వాళ్ళు మంచిగా రైడీ చేస్తరు. సాయంత్రం ఆరైందనుకో ఇ ఊరేగిం పు లాగా టెంపుల్ దగ్గరకి తీసుకెళ్ళి డప్పుల తోటి టెంపుల్ దగ్గర తీసుకెళ్తరండి.
పొచమ్మ దగ్గరికి.
ఆ పోచమ్మ దగ్గరికి తీసుకెళ్ళి తింపి తీసుకొచ్చిన తర్వాత వాటికి అంటే ఆరతిచ్చి నెక్స్ట్ మేము వంటి వండిన వంటలన్నీ ఇప్పుడు మనం పోచమ్మ దగ్గర వెళ్ళక అంటే ఇంట్లో మొక్కక ముందే వాటికి పెడతామండి.
అంటే పోచమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వా త ఇంకా దేవుడి దగ్గరా హ్ ఓకే.
వాటికి పెట్టి వాటి కాల్లు మొక్కుతమండి. ఎందుకంటే ఉ అవి ఉంటనే కదండి వ్యవసాయం అనేది ముందుకు సాగుతది.
అవును
శివ పార్వతుల యొక్క శివుడి యొక్క వాహనం కూడా కాబట్టి ఆ రోజు శివున్ని బాగా పూజిస్తాం కదం దానికోసం అనేసి దాని రూపంలో ఉన్నటువంటి మన ఎడ్లని కూడా మేము అదే పవిత్రంగా చూసుకుంటాము ఆ రోజు మంచిగ దాని మొక్క కాల్ ఇట్లా దాని ఆశీర్వాదం తీసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే మేము ఇగ దేవుడి దగ్గరికి కెళ్ళి అక్కడ కూడా మొత్తం ఇక నైవేద్యాలన్నీ సమర్పించి ఇప్పుడు ఈ మా అత్తమ్మ చనిపోయి ఉన్నారండి వాళ్ళకి అంటే చనిపోయిన పెద్దవాళ్ళకి మగవాళ్ళకి అయితే దోతి పంచ వేస్తా అంటే పెడతామండి నెక్స్ట్ ఆడవాళ్ళకంటే చీర పెడుత మొత్తం ఇప్పుడు చీర అంటే వాళ్ళకు పెట్టి వదిలేయడం కాదండి అవి నెక్స్ట్ ఇక బడగా వస్తుంది కదండి బడగ రోజు ఇగ నెక్స్ట్ వాటిని కంపల్సరీ కట్టుకోవాలండి
అంటే నెక్స్ట్ డే బడగ కాబట్టి ఈ రోజు పోలలో రోజు పెట్టేసి నెక్స్ట్ డే దాన్ని కట్టుకోవడం అన్నట్టు ఇంట్లో ఉన్న వాళ్ళు
వాటిని కట్టేసుకుంటరండి ఒక ఐదు నిమిషాలయినా ఇట్లా చుట్టుకొని అనేసి పెట్టేస్తారు ఇష్టం ఇగ మొత్తం డే మొత్ మొత్తం కూడా కట్టుకొని ఉండచ్చు కానీ వాళ్ళ ఇష్టం కానీ నెక్స్ట్ డే అయితే కంపల్సరీ వాటిని కట్టుకోవాలి కొత్త బట్టల్ని
ఓ
ఆ రోజు మొత్తం అందరం కర అందరు కూర్చొని మంచిగ భోజనాలు చేసుకొని
ఉ
నార్మల్గా ఉంటాం నెక్ నెక్స్ట్ డే ఇగ బడగండి బడగ రోజయితే ఇక మొత్తం శ్రావణాలు ఉంటాయి కదండి నెల మొత్తం శ్రావణాలు ఉంటా టె నెక్స్ట్ బడగ రోజు చికెను మటన్ ఏదో ఒకటి నాన్ వెజ్ వండుకోవడం నెక్స్ట్ డే ఇక ఏం లేదండి తినడం ఉంటది కొంతమంది ఎడ్లను చేస్తరండి మట్ ట్టి తోటి ఎడ్లను చేస్తరు వాటిని కూడా వాగు దగ్గర పంపడానికి వెళ్తరండి పంపేసి వస్తారు నెక్స్ట్ ఆ వాళ్ళేమో నీళ్లు తీసుకురావడానికి వాగు దగ్గరికి వెళ్తరండి ఫస్ట్ పసుపు కుంకుమ అంత పెట్టుకొని గౌరమ్మ పెట్టేసి మంచిగ ఐదు చుట్లు ఐదు పాటలు పాడుకొని వస్తమండి మేము కూడా వెళ్ళి
బతుకమ్మనా మా దగ్గర కూడా అలానే అలానే చేస్తామండి కానీ ముందు బాగుండేదండి మా తాత వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం మా పెద్ద నాన్న వాళ్ళు మేము అందరం కలిసి మా నానమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్న నేవాళ్ళం మా నానమ్మనే అన్ని చేసేది అంటే ఇంట్లో మేము కూడా చే వాళ్ళం కానీ పూజ చేసే టైం మాత్రం కప్ సరి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి కూర్చొని చేసుకునే వాళ్ళం అందరం కలిసుంటే బాగుంటది కదండీ
అవునండి ఏదైనా కానీ అందరు కలిసి కట్టుగుంటేనే బాగుంటాది సరే అండి మీ విలువైన స సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి